అలో
చెప్పండి ఏం చేస్తున్నారు
ఆ ఏం లేదండి మీర ఏం చేస్తున్నారు
మ పాప ఇ
ఊహ్
తినట్లేదండి ఇప్పుడే దిష్టి తీసు
నార్మల్ టైమ్ లో ఏం తింటుంది ఫుడ్ ఏమి తీసుకుంటుంది ఎ కుగా
ఎక్కువ అంటే నెయ్యి ఆ ముద్దపప్పు రోజుకు కంపల్సరీ కాకపోతే ఎక్్కు తినట్లేదు ఈ త్రీ ఫోర్ డేస్ నుండి
ఎగ్ కూడా పెడతారా
ఆ ఎగ్గుబడ
పిల్లలకి బెస్ట్ ఫుడ్ చెప్పండి ఏమై పెట్ డి
బెస్ట్ ఫుడ్ అంటే మా పాప చాలా బాగా చిన్నది కాబట్టి నేనే బిమ్వ అడగుదా అనుకున్నా
ఏంటండి
మా పాప చాలా చిన్నది
అంటే నార్మల్ గా పిల్లలకు పెట్టడానికి బెస్ట్ ఫస్ట్ ఫుడ్ కొన్ని చెప్తారమ్మా పిల్లలకు పెట్టుకుంటాను
మీ పిల్లలలకు అనంటే బెస్ట్ అనంటే అన్ని కూరగాయలన్ని బెస్ట కాకపోతే అందులో ముఖ్యంగా ఆ పాలు పప్పులు
హమ్
మలకూరా
ఇవి పెడతానండి తప్పనిసరిగా పాలు దాపిస్తాను పాల కూర ఖచ్చితంగా ఒక వన్ డే తెప్పించి వన్ డే ఉంటుంది ఖచ్చితంగా
రోజుకొక పప్పు తినసు అసలు నానబెట్టి ఇవ్వండి ఎందుకంటే మా పిల్లలకు పనులు ఎక్కువ వస్తున్నాయి కదా ఒకరు వచ్చిలగాలి
ఆ అట్లా మొలకలు చేసిస్తాను ఫ్రూట్స్
నేను కూడా మా పాప
ల తోటి శనగల తోటి మూలకలు చేసి ఇస్తానండి
ఇగర ఆాల కదా అనే స నాకు భయం తోటి పెట్టి పెట్టట్లేని ఇప్పుడు
అవునా కొంచెం పెద్ద అయ్యాకే పెట్టాంను గానీ పెద్దవాళ్ళు ఉంటారు కదా వాళ్ళ కోసం సో మేమైన్నా టిప్స్ చెప్తారా
హా అంతేకదండి
నార్మల్ గా మీరు ఏమేమి చె ఎట్లు పెంచుకుంటారు
చెట్లు అంటే మా అమ్మ వాళ్ళ ఇంటికాడ అే మొన్న గులాబీ చెట్టు పెట్టేసి వచ్చాను
అ
ఆ ఇక మొన్న మామిడితో మామిడి చెట్టు ఒకటి ఉంది
అవునండి మేము కూడా మామిడి చెట్టు మొన్న ఫైవ్ హండ్రెడ్ పెట్టుకు కొన్నామండి ఆ అట రెండు సంవత్సరాలకి కాత కాస్తాయి అట మరి ఏం కాస్తాయో చూడాలి అవి
దానికి దొడ్డుప్పు పోయ్యండి చుట్టూ తవి ఒక ఇంచు రెండించులు వదిలేసి ఎడ్ జిల్లా దొడ్డకుూ అవి పోస్తా బేర్ల చీడ పట్టకుండా ఉంటది కాయ కూడా మంచి కుఊరుతుది
అయితే మీరు చెప్పిన టిప్స్ బాగుందండి చా ఖచ్చితంగా అవును జా చెట్ కూడాప్పు బోస్త వస్తారు కదా టేస్ట్ రావాలని
ఆ టేస్ట్ రావాలి కాయల పురుగు ఏదనా ఉన్నా చచ్చిపోతుది
ఆ నాకైతే జామ్ చెట్టుకు పోతారా అని తెలుసు మామిడి చెట్టుకు తెలివదండి
ఆ మామిడి చెట్టుకు మేము చిన్న గుండ ఇప్పుడు పక్కన ఇంటి వాళ్ళ ఇంట్లో పెట్టేది అన్నట్టు అప్పుడు చూసాను కొంచెం కొంచెం పోయ్యాలి చెట్ చెట్టుని బట్టి పోస్తు సారు మళ్ళీ మనం కోడుగుడ్డు పెంచులు అవి ఉంటాయి కదా మళీ గులాబీ ఎండలకు పెడతారు మళ్ళీ ఇక్కడ కూడా పెడతారు కంపనిసరిగా మళ్ళీ మేకన్నా కొండినీ వచ్చినప్పుడు వాళ్ళ వాటి చెడు వ్యర్థ పదాలు ఉంటాయి కదా అవి కూడా మామిడి చెట్టు కంపల్సరిగా ఇస్తారు
మ్మ్ హ్మ్
చాలా సార్లు చూసాను గమనించాను కూడా అది మేకలోని పొట్ట వీర్థ పదార్థాలు చెట్టుకు వేస్తే వాటిలో ఉన్న పోషకాలు అనేది చెట్టు కోస అనేసి నమ్ముతారు అన్నటు ఏదా మూడు చోట్ల
మనం చెట్లను కూడా చిన్నపిల్లలను ఎలా పెంచుతామో అలా పెంచాల్సి వస్తుంది మీకు భూములు ఉన్నాయంండి
భూములంటే ఊర్లో ఉన్నాయి
అంటే మీరు ఏం పంట వేస్తారు నార్మల్గా అయితే
మా దగ్గర అయితే ఎక్కువ వరే ఉంటది ఆ వరే ఉంటది మా దగ్గర ఆ వరేస్తారా
హ్మ్
మా సైడ్ అయితే అంటే మా అత్త వాళ్ళ సైడ్ అయితే ఎక్కువ బోరే తోట నా మిరప తోట ఆ ఎక్కడొ ఒక మిరప చెలుు ఉంటాయి గధ
పత్తి మోక్క జోన్న ఇవి అన్ని బెట్ట త్తర
నాకు తెలీదు అండి అవన్నీ నేను మా పొలాలు అయితే మా వాళ్ళ అయితే వర
వరే వేస్తారు మ్మ్ వరి బాగా పండు తుంది
ఇ నేను వెళ్ళాను కదా పొలం దగ్గరికి ఎక్కువ వెళ్ళలేదే ఇప్పుడు సంవత్సరానికి టూ టైమ్స్ వెళ్త లేదు నేను వేరే దగ్గర ఉంటాను
మ్మ్
మా వాళ్ళు ఊర్లో ఉంటారు వాళ్ళే చూసుకుంటారువరు అప్పుడు ఇప్పుడు పడుగల గోల ద నా సందర్భ అాల దగ్గట్ వెళ్ళేసి వస్తాం అంతే
అవును మీ మీకొక పాప
ఆ పాప అండి
మీ లవ్ మ్యారేజా అ అరేంజ్ మ్యారేజ్ అండి
లవ్ వేరు
లవ్ మ్యారేజ్ అండి ఎలా స్టార్ట్ అయిందండి మీలావ
అదకు పెద్ద స్టోర్ అది
ఆ స్టోరీ చెప్తారా అండి కొంచెం అంటే మీ స్టోరీలో మీరు ఇన్వాల్వ్ కావద్దా ఏంటండి
మైనా కాలేజ్ కా
ఏంటండి నవ్వుతున్నారు
అంటే మా ఆయన నవ్వుతున్నాడు పక్కన్నుంచి
ఓ పక్కనే ఉన్నా డా
మా ఆయన కాలేజీ టాపరు నాకు డౌ
కాలేజీ మీరు కాదండి కాలేజ్ టాప
లేవర్డ్ పో లావుందండి ఇద్దరు ఒకటకిలా ఆగి తరు ఒకక్కట
ఆయన టాపరు నువ్వు సెకండ్ టాపరా మీరు ఎక్కువ చదువుకో చదవరా అండి
మా ఆయన చూడ్డానికే టైం జరిపోకపోయేది మీ పక్కండేది
నబకాడి
అ అమ్మా ఇంద అస్ అలా స్టార్ట్ అయిది ని బాల తరి
అవునా మన పెద్దల్ని ఒప్పించారా
లేదాండి మేము పెళ్లిజేస్తున్నాక వాళ్ళు ఒప్పించుకున్నారు
రు ఫళ్లిసుకున్నా కనా ఉప్పుకునారా
వు మీదండి లవ్ మ్యారేజ్
మా అరేంజ్ జేయ్యనండి
అవునాండి
నేను ఢిల్లీలు ఉంటే ఆయన అమరి క్కల్ ఉంటాడం అండి అంత దూరంగా ఉంటాం మేము
పెద్దల గు ఇచ్చిన వివాహ అంటే మటమోని సైట్ల చూ స్తున్నారా లేకపోతే మలాగా ఎవరైనా తెలిసినా వాళ్ళు చూసారా
ఏం పెద్దలు చూస్తారు కదండి వాళ్ళ వాళ్ళు వీళ్ళ వాళ్ళు చెప్తారు కదా అతలు తెలుసా అని
అవునా
ద
వి చార్డి
ఇంకా మా ఇంటి ముందు ఒక బిల్లు ఉందండి అది ఊక అరుస్తూనే ఉంటుంది అది ఇంట్లోకి ఎప్పుడు రావాలి ఎప్పుడు రావాలని చూస్తుందండి ఆ పిల్లి
మా ఇంటి దగ్గర కూడా ఒకటు ఉంటలిగాలలి ఊకే ఇంటి ఇందింది అటు అరే మాపా మా ఇంటి మా ఇంటి దగ్గర కూడా ఒక పిల్లి ఉంది పకాబడిలినిక అ ంటది మా పాపాకు అదే సౌండ్ చేసి భయపెట్ ఫ పం పోయకా
ఆహా కుక్కలు ఉంటాయా మీ దగ్గర
కుక్కనీ చూస్తే మా పాప కుక్క పాప కుక్క పాప అని అంటది పల్లీందొ ఒకే వేన ఆ
ఆ
అ
మీ మీ దగ్గర వాహనాలు సౌండ్ బాగా వస్త వస్తుందండి
అది కొంచెం రోడుకుని ఉంటది ఇంకా అండి భోజనం అయ్యిందా
ఆ కాలేదు ఇంకా తినలేదండి
ఏం కూరని వండారు
పప్పండి
మాది సాంబారు ములక్కయ సా ముల్లంగి సాంబారు
ముల్ంగి సాబారు మీరు అలా ఒక దగ్గర ఉండి మాట్లాడత త్త్రాండి
నేను పడుకొనే ఉన్నానండి పాప చేయిి మీద పడుకోబెట్టాను ఆ అకున్నాను ఆ తిన్నాను తిన్నాను పాపను పడుకోబెడుతున్నాను
నాకు మీ లవ్ స్టోరీ ఎలా స్టార్ట్ అయిందో చెప్పలేదండి
మా వారు ఇప్పుడే లోపలికి వచ్చారండి ఒక ఫైవ్ మినిట్స్ ముందే తర్వాత కాళ అన్ని డీటెయిల్ గా చెప్తారు అంటే కొంచెం చాలా సంవత్సరాలు అయింది కధ కొంచెం ఆలోచించుకని చెప్పాలి
గుర్తుకు రావట్లేదా
అవునండి
అ
ఇంకా అండి
ఏంటండి
ఇంకా అండి సాం బార్ ఒకటేలా వ కరి వే సరే
ఆ మీ పాప బాగా అల్లరి జేస్తుందండి
చాలా ప్రగర్ చేసేవా ఇ చాలా అల్లరి వేస్తది ఇ స న అల్లరి నల నా చిన్న పాప పదిహేను నెలలు
నడుస్తుందా మరి
ఆ నడుస్తుది ఉరుకుతుది మెట్లు ఎ ది ఎక్కుతుది దిగడానికి రాదు మెట్రో దే అది ఎక్కుతది
మెట్లు ఎక్కుతదా
ఆ మా పైన ఫ్లోర్ కి ఊకే వెళ్తది. పనులు పొండే వచ్చాయి ఆరు పనులు
ఆమెకు దురద బెట్టి మిమ్మల్ని ఎప్పుడైనా గొరుకుతుందా
ఆ ఇంత వరకు అయితే నన్ను గొరకలేదు వాళ్ళ డాడీ నిన్ననే ఒక్కసారి గొరికింది
అవునా
హ్మ్
ఇప్పుడు దురద పెట్టి బాగా కొరుకుతారు కదా చిన్నపిల్లలు
అందుకనే ఆ చాన్స్ ఇవ్వకూడదనే ఆ ఛాన్స్ ఇవ్వకూడదనే మా పాపకు క్యారెట్ అదో ఇదో ఇ స్తాను
ఆహా క్యారెట్ అయితే ఆ నమ్ముడుకుంటూ ఉంటుంది.
క్యారెట్ బిస్కెట్ ఏదో ఒకటి ఇస్తాను.
ఆ అలా చేయడం బెటర్ అండి
సరేనండి మరి
హలో
సరేనండి మరి
ఆ ఒక్క నిమిషం ఆగండి
ఓకే
హలో
నా చెప్పండి
ఆ సరే అండి ఉంటానా
ఆ కేే